ఎం చేస్తున్నారు
ఏమ్లేదండి ప్రెజంట్ ఖాళీగానే ఉన్నాము ఇప్పుడు నైట్ గదా ఇగా మార్నింగ్ పూట డ్యూటీ ఉంటది ఇప్పుడు
వాతావర్ణం ఏట్లుంది మీ దగ్గర
వాతావర్ణం చూడండి కొద్దిగా గాలి చల్లటి గాలి వీస్తుంది అదే విధంగా మబ్బులు కొద్ది కొద్దిగా మబ్బులు ఉన్నాయ్ అంటే వర్షం పడే సూచనల్ కనిపిస్తున్నాయ్
ఏమ్ అన్లేదు
మీ మీ వై మీ వైపు ఏట్లుంది
చల్ గా ఉంది ఇక్కడ గూడా అంతా మబ్బుపట్టింది మా పెద్దవాళ్ల్ రాలేదు వర్షమోస్తదేమో
ఒకే మీది పట్టణమా లేకపోతే పల్లెటూరాండి
పట్టణం మాది పల్లెటూర్ గాని నేను ఉండేది పట్టణంలో ఉంటునా
ఒకే మరి పల్లెటూరు వాతావర్ణం ఏట్లుంటది పల్లెటూర్లో అసల్ ఏమేమ్ చేస్తారు ఇవన్నీ కొద్దిగా చెప్
పల్లెటూర్ వాతావర్ణం బావుంటది పట్టణంతోని కంపేర్ చేత్తే
ఔనా ఏట్లుంటది చెప్తారా
ఓకే
ఏది ఉండదు ట్రాఫిక్ ఓ ఇంటి పక్క మంచిగా ముచ్చట ట్టుకుంటా
ఓకే ఓకే ఇ అయితే మరి పల్లెటూరులో
ఎక్కడున్నావ్ హలో
అక్కడ మరి చెట్లు పచ్చదనం ప్రకృతి బాగుంటది కదా హలో
అండి ఇంటికి పోయిందంటే నేను ఏంది పచ్చగా ఉంది ఊరంత అనిపిత్తది కళ్ల కన్ అ వెరైటీ గా అనిపిస్తది ఊర్లకు పోంగానే అంత పచ్చ పచ్చగా పొలాలు
ఓకే పల్లెటూర్లో అంటే
హ్మ్
నాకు కూడా పల్లెటూరు అంటే చాలా ఇష్టమండి కాకపోతే నేను ఉండేది టౌన పల్లెటూరు కాదు అటు పట్టణం కాదు
అవునా
పల్లెటూరు నాకు చాలా మంచిగ అనిపిస్తది ఎందుకంట అక్కడికి వెళ్లాగానే పచ్చదనం అదే విధంగా చెట్లు మొక్కలు పొలాలు ఆ చెరువులు చెరువు గట్ ట్టలు గట్లు అయన్నీ మంచిగుంటాయి
ఆ పల్లెటూరుకి పోయిన్న రాత్రికో తల నొప్పి యం
అన్నీ ఉంటాయి చూడండి వస్తువులు కూడా పల్లెటూళ్లలో దొరికినటువంటి వస్తువులు పట్టణాలలో దొరకవు పల్లెటూళ్లలో మనకి మంచిగా మ్ ఎ ది ఎరువులు ఎయకుండా న్యాచురల్ వస్తువులు దొరుకుతాయి చూడండి కల్తీలుండవు ఇప్పుడు మా ఎగ్జాంపుల్ గా మామిడి పండ్ల సీజను ఎండాకాలంలో ఈమామి మామిడి పండ్ల సీజన్ లో చూడండి మనకి న్యాచురల్ మామిడి
హోటలు ఉంటాయి మంచిగా ఊర్లలా అయినా హటలు ఉంటాయి కొనుోవాలి కలర్ వేసినాయి మనం
ఆ కలర్ రేషష్నే కాదండి వా ఏమంట అంటే కార్పొరట్ అని ఉంటది ఆ కార్ప పెట్టేసి వాటి పండిస్తారు ఆ కలర్ ఏర్ వాడికి కలర వేస్తే మనుషులు తినలేరు కదా
నవ్ కలర్ ఇస్తారు కలర్ ఇస్తారే అందర అందే నాగగు కూడా అదే అంత
లేదు కార్ పెట్ట అని ఒకటి ఉంటది కెమికల్ కెమికల్ వేసి వాటిని మగ్గిస్తారు మగగిస్తే అది ఏమైతుందంటే పచ్చికయ పడుతు అది
అవులా
ఎంటంటే ఆరోగ్యానికి కూడా హానికరం అవి టపోటాలు కావచ్చు ఆ మనకి మావడి కాయాలలు చ అవన్నీ ఏ చేస్తారంటే పలెటో నుంచి సేకరి సార్ లారీలలో ట్రాల లో శేకరిచ్చ వా గోడౌన్ల లో పెట్టి గోడలలో వాళ్ళు వాటికి మంది ఇస్తారు అన్నట్టు వాటి వల్ల ఈ పక్వానికి వస్తాయి అందుకోసం మేము నేను పల్లెటూలో క్వ రిఫర్ ఎందుకు చేస్తా అంటే కాకపతే పల్లెటూళ్లలో కొన్ని ఫెసిలిటీస్ ఉండవు నాకు ఏంటివి ఎగ్జాంపుల్ గా పలటూలాలో జ తే అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్ అడ్వాంటేజెస్ రవాణా సకర్యం ఎక్కువ ఉండదు ఇప్పుడు ఎవరికైనా ఏమ అపాయం జరిగింది అనుకోండి హాస్పిటల్కి వెళ్ళాలి అకోండి మనం వెళ్ళాలంటే అక్కడ నుంచి మళ్ళ ట్రావెల్ చేయాలి పట్టణానికి అవునా కదా ఎక్కడికైనా మనం దూరం వెళ్ళాల ట్రైన్ సౌకర్యం ఉండదు విమాన స ఉండదు స్కూల్ కి వెళ్లాలంటే పెద్ద పెద్ద స్కూల్కిి వెళ్ళాల స్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే వెళ్ళలేము కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి పట్టణానికి పల్లెటూర్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ కూడా డిస్ డిస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అక్కడ కూడా డిస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి
ఇక్కడుంది అక్కడ ఉండదు అక్కడంది ఇక్కడ ఉండదు
ఓవరాల్గా చూసుకుంట నాకు పల్ెటూరు అే చాల ఇష్టం ష్టండి కాకపోతే నేను ప్రజెంట్ జీవించేది ఏందంటే అంటే నివసించేది పట్టణం కాదు పల్లెటూరు కాదు అవునున్నటు అటు పట్టణం వాతావరణం ఉండది ఇటు పలటూర్
పల్టరు వాతావరణం ఉంట
టౌన్ టౌన్ అంటే ఎట్లుంటది ప్రజెంట్ ఒక టెన్ కిలోమీటర్స్ అంత వరకు సిటీ లాగా ఉంటది టెన్ కిలోమీటర్స్ మనం ద దాటి అయితే అన్ని పల్లెటూర్లో ఉంటాయి
అ
అన్నిీ పల్లెటూర్లే ఉంటాయి
బా
ఆ లేదండి టౌన్ చిన్నప్పటి నుంచి ఒకటే ప్లేస్ లో మనం టౌన్ లోనే మనం పెరిగామ అన్నట్టు అటు పల్లెటూరు కాదు పట్టడంం కాదు అది ఒకటే ప్లేస్ లో పెరిగాము ఒకడే ప్లేస్ లో చదివాము కా కపోతే హయర్ క్వాలిఫికేషన్స్ కావాలన్నప్పుడు మళ్ళీ మేము పట్టణం నుంచి పట్టణానికి వెళ్ళాం మాకన్నా పెద్ద టౌన్ కి వెళ్ళాం మేము ఎందుకంటే మన యూనివర్సిటీ కాకతీ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే జేఎన్ యూనివర్సిటీస్ కావచ్చు మన లోకల్లో ఉండవు అవి కాబట్టి అడ్వాంటేజ్ స్టడీ పర్పస్ కూడా వెళ్ళాలండి అంటే మనకి పట్టణాలే మంచిగా ఉంటాయి
అవును అడితేయినా టెక్నాలజీ కోసం పోవాలంీ ఇంకా ఫ్యూచర్ కోసం పట్టణాలకే రావాలి
మీరు పల్లెటెల్, పల్లెటూలో నచ్చుతాయి అంటావు, లాస్ట్ కి.
నాకు పల్లెటూళ్లే నస్తాయండి, పొద్దున్నే లేస్తే చల్లటి వాతావరణము. ఆ పొద్దున్నే నాలుగింటికి లేత్తరు వాళ్ళు లేచి, ఆ ఆల్. లేడీస్ కాచ్చ. జో జెన్స్ కావచ్చు ఆవుల. మే వాటికి వీటికి మేతలు కావచ్చు పెట్టేసుకొని, వాటికి ఇంటి ముందూ. నీళ్లు చల్లు. ఆ పేడ తీసుకుని చల్లుతరు, చాల్లేసి. పొద్దున్ లేవంగానే. కడంబా, బస్. సిటీలల్లో, లేస్తాము. లేసే టైమ్ కె మనమ్. అంత రడీ అయ్యి అన్నీ పనులు చేసుకుటం, సగం పనులు అయిపోతై వాళ్లకి. సమయానికి, భోజనం చేస్త. తరు ఒకటింటికి ఇక్కడ, టైం ఉండదు టేబుల్ ఉండదు, ఎపు. ఎప్పుడు తింటామో తెలువదు అక్. ఆకలైనప్పుడు తింటారు ఈడ. ఈగ అక్కడ జంక్ ఫుడ్ ఉండదు, ఇక్కడ జంక్ ఫుడ్ ఉంటది, పిజ్జా. పనే. ఆ పిజ్జాలని బర్గర్ లని. హాయ్ అన్నిన్. టే అక్కడ చూడండి న్యా. నచ్చర్గ ఇంట్లో ఉంకొనే తింటం హోటళ్లు కూడా ఉండవు, ఆడ ఎక్కువ. గంట గంటకు ఒక ఛాయి, గంట గంట గంటకు ఒక ఛాయి, టీ తాగుతామని కోల్డ్ కాఫీ. ఆ. పీసు, బర్గర్సు. సాండ్, వీచ్చెసు. పిజ్జాస్, ఇవన్నీ ఏంటి జంక్ ఫుడ్, ఆరోగ్యానికి మంచిద ఎదైన. మీరేపుడైనా తిన్నారండి పిజాలు.
లేదు నేను ఎందుకంటే నేను పల్లెటూర్లోనే పెరిగిన పేరిగిన కావట్టి ఇగ నాకు అట్లాంటి ఫుడ్ ఎక్కువ లేదు, అంత ఐడియా లేదు, నార్మల్ గ.
ఏముండదు ఇక్కడా, దాని మ. మేము ఏమో అనుకుంటాం, దా మీద రొట్టె ముక్క మీదఎదేట్ల ఎసి, చీజ్ గీజ్ అని ఎసి.
అవునా ఎప్పుడు తినలేదు తినాలి తినాలి అనిపిస్తుంది కానీ ఎప్పుడు తినలేదు
నేనుకూడా చాలా సార్ల తినాలి తినాలి అని అనుకున్నా ఒక ఒకసారి తిన్న తింటే ఏమో ఏమో ఉంటది అనుకున్నా ఏం లేదు దాంట్లో దానికన్నా బిర్యానీ వంద రేట్లు నయం బిర్యానీ తిన్నా మంచిగా అనిపితది కానీ ఆ పిజ్జా అన్న బర్గర్ అన్న పెద్ద రొట్టె ముక్క మీద ఏసీ ఇంతిస్తారు మీరు ఎపుడైనా బిర్యానీ తిన్నరా బిర్యానీ తిన్నర ఎప్పుడైనా
నేన్ తిన్న బిర్యానీ తిన్న మాకు తోరు చిన్న టౌన్ దగ్గర్లుంటది మా ఊరు హా
బిర్యానీలో చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా
చికెన్ బిర్యానీ ఒకటే తిన్నా నా లైఫ్ ల ఒకటే తెలిసి నాకు చికెన్ అంటేనే ఇష్టం కావట్టిగా చికెన్ బిర్యానీ నచ్చ గాచ్చినకు తిన్న కూడా
ఇంట్లా చేసారా లేకపోతే బయట హోటల్ నుంచి తిన్నారా
బయ బయటనే బిర్యానీ తింటా
ఓకే ఓకే
ఇంట్ల చేయడం రాదు నచ్చింది బాగుంది
అవునా ఓకే బానే ఉంటది కాకపోతే కొన్ని హైదరాబాద్ బిర్యానీ అని ఉంటది అది బాగుంటది ఆ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అన్నట్టు
అవునవును
హైదరాబాద్ బిర్యానీ ఉంటది అది మంచిగుంటది
ఇ వాళన్నే బిర్యానీ అంటు ఫేమస్ అ బిర్యాని
ఫేమస్ ఫర్ బిర్యానీ హైదరాబాద్ ఇంకా హైదరాబాద్లో చార్మినార్ కూడా చాలా ఫేమస్ తెలుసా చూసారా ఓకే ఓకే మరి మీకు ప్రాచీన కట్టడాలు ఏమైనా వెళ్ళారా మీరు
వరంగ వరంగల్ల కాకతీయ అది ఉంటది కదా కాకతి తీయ రాజ్యం
అవును కాకతీయులు నిర్మించిన కోట ఉంటది అవునా
మనం స్కూల్ ఉన్నప్పుడు బాగుంది అ ఈ కాలంలో కూడా ఇంత టెక్నాలజీనా అనిపించింది ఆ చెక్కడాలు చూస్తే
అవునువును డిజన్స్ బాగుంటాయ్ రాై మీదా
ఆ బాగుంటాయి అసలుకి ఎట్లా అనిపించిందమ్మో
అవి ఈ కాలంలో పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా వాటిని చేయలేకపోతున్నారు
సైన్సిటీస్ట్ లు కూడా
అందులో చూడండి ఒక పెద్ద రాయి చాలా చాలా పెద్దరాయి పై వరకు పెట్టి ఉంటాది అంత పెద్ద రాయి ఇప్పుడు అసలు పెద్ద పెద్ద మిషిన్స్ కూడా లేపలే
అ
కోటకి పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించ్రా చూసారా
ఆ
ఆ ఆ కొట్ ఆ కట్టడాలు ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద మిషినర్స్ కూడా ఇంజనీర్స్ కూడా చేయలేకపోతున్నారు వంద సంవత్సరాలు కాకముందే బిల్డింగ్స్ కూల్తానాయి ఎప్పుడుూ పురాతన కాలంలో కట్న కట్టడాలు ఇప్పటి కూడా చెక్ చెదరకుండా ఉన్నాయి
అ ఒకే అండి మరి ఒకే అండి